హెలో గుడ్ ఈవినింగ్
గుడ్ ఈవినింగ్ బావున్నారాండి
బావున్న నా ఈ మీరు బావున్ననా
ఆ బావున్నానండి ఇంకా చెప్పండి. చాలా రోజుల్ నుంచి ఆ అయిపోయింది డిన్నర్ అయిపోయింది మీరు విన్ననా చేసారా
అను అవును అయిపోయింది.
ఇంకా
నాకు అనిపించింది ఏంటి అంటే కుడ్ మన లైఫ్లో చాలా ఇంపాటెంట్ ఒక మంచి చ్చి మీల్ తింటే రోజంతా ఎనర్జీ ఉంటుంది. నేను ఎస్పెషలీ హోమ్ ఫుడ్ ని ఎక్వ ప్రిఫర్ చేస్తాను
అవ్నా
ఎందుకంన్ టే అది హెల్తీగా ఉంటుంది మరియు టేస్ట్ కూడా బాగుంటుంది.
అవునండి అదే మంచి ఇది మళ్ళం మనం బయట ఎక్కవ్ ఫుడ్ అల్వాట్ చేస్కుంటే ఆ ది ఎ ఎయ ఇలో చేస్సరో ఎలా ఫ్రెష్ చేస్సారో కడుగుతారో కడగరో అంత ఎలా ఉంటాదో సో అందుకనేసే చాలా మన్ ఇంట్లో దినడమే బెస్ట్ అండి.
అవును డిఫరెంట్ క్యూజిన్ టేస్ట్ చేద్దాం వల్ల కొత్త ఎక్స్పీరియన్స్ వస్తాయ్ ఫాస్రుడ్ రైనా స్ట్రీట్ ఫుడ్ అయినా ఫ్రెండ్స్ తో కలిసి తిన్ టే ఇంకా ఎంజాయ్ బల్గా ఉంటుంది.
అవునవునండి
స్ట్రీట్ ఫుడ్ గురించి మాట్లాడి తే పానీపూరి సమోసా మిర్చి బజ్ జీలాం టివీ చాలా మం ది ఇష్టపడద్దు
పడత్తరు ఔను చాలా మంది ఇగాఅప్పుడైతే పానీపూరి చాలా ఇష్టపడుతున్నారు ఇంకా ఎందుకంటే కొంచెం ఇక్కడ బాగుంటది కదా బయటికి వెళ్ళినప్పుడు ఒకేషన్ పూరి తింటే మంచిగా అని పట్టిస్తది అనేసి కాసేపు బయట గ్రౌండ్ లో తిరిగి తినిస్తారండి
అవును అవును కానీ హైదూ దీని గురించి కూడా ఆలోచించాలి కదా
అవును
అవునా ఫైజీ నయం ఇంపార్టెంట్ అది కాన్ని క్లీన్ ప్లేస్ ప్లేస్ లో ప్రిపేర్ చేసిన స్ట్రీట్ ఫుడ్ చాలా టేస్టీ ఉంటుంది కొన్ని ఫేమస్ డిషెస్ రెస్ట్రాంట్స్ కన్నా స్ీట్ స్టాల్లోనే బాగుంటాయి అన్నీ నా ఒపీనియన్
అవును ఇప్పుడు మీ స్వీట్ అంటే ఇస్టమా అండి మరి ఫుడ్లో హాట్ అంటే ఇస్టమా మీకు ఏ ఏమంటే స్వీట్ ఐటమ్స్లో ఇ ఇష్టం ఉంటుందా తిన అవునా మరి ఏం ఏమి ఇష్టపడతారు
మీ రసమలయి
రసమలయి ఇష్టపడతారా ఓ
అవును డ్రింక్స్ గురించి అవును
ఆ
డ్రింక్స్ గురించి మాట్లాడితే నేను ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ ని ప్రిఫర్ చేస్తాను ఆరెంజ్ జ్యూస్ వాటర్ మెలన్ జ్యూస్ మ్యాంగో శేక్ బననాషేక్లా అంతవిన హెల్ది కి మంచిది
మంచిగా ఉంటది మీరు ఇంట్లో ప్రిపరేషన్ చేస్తారా అండి
ఆ
డ్రింక్స్ అన్ని ఇంట్లో ప్రిపరేషన్ చేసు హలో డ్రింక్స్ అన్ని ఇంట్లో ప్రిపరేషన్ చేసుకుంటారా అండి హ ఎలా ఎలా చేస్తారండి మాకు కొంచెం చెప్తారా మేము కూడా ట్రై చేస్తాం మీ ఎక్కువ శాతం ఏం డ్రింక్ తీసుకుంటే బాగుంటదండి
ఆ మనం ఔట్ సైడ్ ఫుడ్ లో చాలా ఇష్టం
ఏ ఏ ఫుడ్ అండి
ఔట్ సైడ్ ఆ స్ట్రీట్ ఫుడ్ లో
ఆ
అది కానీ ఇష్టపడు సో సమ్మర్ లో కూల్డ్ డ్రింక్స్ తగయితే ఇమీడియట్ రిఫ్రెషింగ్ ఫీలింగ్ వస్తాయి తనీ వాటిని ఎక్కువగా తగ్గడం మంచిది కాదు
ఆ
ఉం అదే బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేయకూడదు అన్ని డాక్టర్స్ కూడా చెప్తారు ఇడ్లీ దోశ ఉప్మా లాంటి బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ బాడీకి ఎనర్జీ ఇస్తాయి
అవునండి ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలా అలాంటివి అయితే కొంచెం ఎనర్జిక్ పతిగా ఉంటుంది. తినడానికి కూడా ఈజీగా తినాలనిపిస్తుంది. ఇయా, లేకపోతే, ఎప్పటికి, ఫుడ్డు, చ చపాతి, అంటే, బోరింగ్ ఉంటది. కదా, అండి, కొంచెం, అట్లా, వెరైటీస్, వెరైటీస్, చేసుకుంటే, మంచి తినాలంట, అపిస్తుంది ఇంకా, ఉహ్ మళ్ళీ, మళ్ళీ, వేడి, వేడిగా ఉండాలి. అది కూడా
బ్రేక్ఫాస్ట్, వేస్ట్అయితే, కాన్సన్ంట్రేషన్, తగ్గిపోతుంది. స్కూల్, కాలేజ్ లో, లేక, వర్క్ కి, వెళ్ళయిన, వాళ్ళకి, కి, హెల్దీ, బ్రేక్ఫాస్ట్, చాలా, అవసరం.
అవసరమే, ఎందుకంటే, మనం, ఎర్లీమార్నింగ్ బ్రష్అప్, చేసేసుకుొని, ఫ్రెష్ అవుతాం. కదా, మైండ్ ఫ్రెష్గా, ఉంటుంది. మన, బాడీకి, కొంచెం ఆకలి అనేది వేస్తుంది. ఏదో, ఒకటి, తినాలి. తర్వాత, మరి క్లాస్ కాన్సన్ంట్రేట్ గా వినొచ్చు. మనం మంచిగా, అలా, ఉంటదండి.
అవును, ఫెస్టివల్, వచ్చినప్పుడు, స్పెషల్ ఫుడ్, కి, సెపరేట్, ఇంపార్టెన్స్, ఉంటుంది. ప్రతి, ఫెస్టివల్, కి, ఒక, స్పెషల్ డిష్, ఉంటుంది. కదా,
అవును, ఉంటుందండి. ఎక్కువగా, ఇప్పుడు, హిందువులు, అంటే,
మెంబర్స్, అందరూ కలిసి
ఆ, ఫ్యామిలీమెంబర్స్, కలిసి, ఉన్నప్పుడు,
వేరేలెవెల్, కి, టేస్ట్, ఉంటుంది.
అవును, ఇప్పుడు, ఏదైనా, చేసుకుంట్రూ
కాదు, ఒక్క, ట్రెడిషన్, కూడా,
అవునా అవును ఒక ట్రెడిషన్ లా ఉంటే మంచిగా అనిపిస్తుంది. ఎ అందరు వస్తే ఏదోన్నకటి చేసుకోవాలి. తినాలి. బాగుంటది. అట్లా, అనుకుంటే, మనం, ఎక్కువ శాతం ఏం చేస్తారంండి. మీరు ఒకవేళ గెస్ట్ వస్తారు. అనుకు కోండి. అప్పుడు మీరేం ప్రిపరేషన్ చేస్తారు.
మీరు పెపే చే కాదు మా, మమ్మీ చేస్తది.
ఆ, మమ్మీ చేస్తారు. అవును,
ఉ, నౌ డేస్ చాలమంది హెల్దీ ఈటింగ్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఫ్రూట్స్, వెజిటేబుల్ సాలెడ్, ఎక్కువగా తింటాను.
అవునా మీరూ, ఫ్రూట్స్, తి
అ అవును త తడం
ఆ
కానీ, హెల్తీఫుడ్, అంటే, టేస్ట్ ఉండాలి. అని అనుకోద్దాం తప్పు ప్రాపర్ గా ప్రిపేర్ చేస్త హెల్తీ ఫుడ్ కూడా చాలా డెలీషియస్ గా ఉంటుది.
అవునవును
మ్మ్ నాకు అనిపించింది ఏంటి అంటే ఫుడ్ ఫుడ్ ని వేస్ట్ చేయకూడా రూ చాలా మందికి ప్రాపర్ మీల్స్ కూడా దర కధు
అవునండి ఫుడ్డు వేస్ట్ చేయ్యకూడదు మనకు కావాల్సిందింద చేసుకోవాలి ఇక ఒకవేళ కొంచెం ఎక్స్ట్రాయ అంతే కదాన్ని ఏదన్నా ఒక ప్రిపరేషన్ చేసుకొని తినాలె అలా సమ్ టైమ్స్ మొత్తం ఎక్కువ అవుతది సమ్ టైమ్స్ తగ్గుతుంది అన్నట్టు ఇంకా క్వాంటిటీ అనేది కొంచెం దొరకదు ఒక్కొక్కసారి అండి మ్
అవును నేను కూడా అదే అనుకుంటున్నాను అన్నకి కావాల కావల్సిన అమౌంట్ మాత్రమే తీసుకోకొని మెలిగిందండి వేస్ట్ కాకుండా చూసు కోవాలి ఫుడ్ వాల్యూ ని అందరూ అర్థం చేసుకోవాలి
అవునండి చూసుకోవాలి
మ్
ఇంకా
ఫైనల్ గా చెప్పాలంటే మంచి ఫుడ్ మరియు హెల్తీ డ్రింక్స్ మన హెల్త్ దని ఇంప్రూవ్ చేస్తాయి టేస్ట్ తో పటు న్యూట్రిషన్ కూడా ఇంపార్టెంట్
బ్యాలన్స్ మెయింటైన్ చేయడం ముఖ్యం హెల్ది ఫుడ్ ఒకేషనల్ ట్రీట్స్ ప్రాపర్ హైడ్రేషన్ అన్ని కల్పించింది మంచి లైఫ్ స్టైల్ ని క్రియేట్ చేస్తాయి కూంటి కేవలం అరకాలి తిరుచి తీర్చానా ఈ కాదు మన కల్చర్ హెల్తీ మరియు హ్యాపీనెస్ లో కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది
అవునవును హెల్తీ ఫుడ్ ఉంటేనే కదా మరి మనకి హెల్త్ బాగుంటది ఏదైనా జాబ్ చేయాలన్నా స్టడీ పర్పస్ గా మనం ఇంకా హైయర్ స్టడీస్ కి వెళ్ళాలన్నా సపోర్టింగ్ గా ఉంటుందండి ఎక్కువగా ఆకుకూరలు పప్పులు అది ఇంట్లో ఎక్కువ శాతం ఇంకా మీట్ కూడా తీసుకు కోవాలి అప్పుడప్పుడు వీక్లీ వన్స్ టూ టైమ్స్ మీట్ కూడా తీసుకుంటే కొంచెం బ్లడ్ అనేది పెరుగుతుంది కొంచెం అట్లా కుంటేనే బెటర్గా ఉంటుందండి దాంతో పాటు అదే ప మిల్క్ బననాస్ చాలా అయితే మిల్క్ బనానా ప్రిపరేషన్ బాగుంటది స్టూడెంట్స్ కి అని అనుకుంటారు ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బననా మిల్క్ ఎగ్ అలాంటివిస్తే ఎనర్జికి ఉంటది అని అ
అవును అది హెల్ది ఆప్షన్ అదే అవును
హెల్ది ఆప్షన్ కదండి ఇప్పుడు చిన్న పిల్లలు ఎక్కువ ఎంత ఎర్లీ మార్నింగ్ తినరు కదా హ్మ్
అవున
వాళ్ళకి మిల్క్ ఎక్కువగా ఇస్తారు చిన్న పిల్లలకి
అవున
లేవు
కానీ అఔట్ సైడ్ ఫుడ్ లో డిఫరెంట్ టేస్టెస్ ఉంటాయి కొత్త డిషెస్ ట్రై చేద్దం ఎక్సైటింగ్ గా ఉంటుంది బాగా పనీర్ బయటే ఆ ఫుడ్ రెగ్యులర్ గా తింటడం హెల్దికిి మం చిది కాదు ఆ రెగ్యులర్గాగా కాదుంటే కానీ అప్పుడప్పుడు తింటే ప్రాబ్లం ఉండదు అని నేను అనుకుంటున్నా
ఆ ఒక కం సమ్ టైమ్స్ మనకి ఇప్పుడు జాబ్ చేసారనుకోండి మనకు పేరెంట్స్ మన దగ్గర లేరు సో మనం మరి జాబ్కి ఎళ్ళి వచ్చేసరికి నైట్ అయిపోతుంది అలాంటి టైమ్లో కొంచెం బయటిక్ కెళ్ళి కర్రీ పాయాంట్స్ దగ్గరిక వెళ్ళి కర్రీ తీసుకురావడం కొంతమంది రైస్ పెట్టుకుంటారు కర్రీ చేయడం చాలా టైం పడుతుంది అనేసి అప్పుడప్పుడు తెచ్చుకోవచ్చు ఆ ఓకేం బాయ్ ధన్యవాదాలండి మీరు మాట్లాడినందుకు మాకు ధన్యవాదాలు